పిస్తుందా అండి ఆ మీకు అంటే సాంగ్స్ పాడటం అట ఏమన్నా ఇష్టం ఉందా
ఆ ప ఆ ఇష్టమే అండి
ఎదైనా ఒక సాంగ్ పాడతార మరి
మీ కా
ఆ నాకు ఇష్ట ఇష్టమే నాకు ఆ ఇష్టమే కొత్త సాంగ్స్ వచ్చినప్పుడలాంటే ఇష్టమే ఆ నా ఫ్రీ టై లో సాంగ్స్ వెనుకుంటూ పని చేయడం పాడటం అట్లా హలో మీవాస్ బ్రేక్ అయితానండి ఆహా అవునండి మీ ఫేవరెట్ హాబీస్ ఏంటి
అ హవిస్ హవి అ ఎక్కువ మ్యూజిక్ వింటా అంట హలో హలో హలో హలో